హలో
ఆ హలో మేడం
ఇంట్లో వాళ్ళందరు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నారండి అ మీరు మీరు బాగున్నారా
మేము మేము ఎప్పుడు బానే ఉంటామ అండి మీ కోసం నేను అడుగుతున్నాను మీరు ఎలా ఉన్నారని
నేను బాగున్నానండి మా మా పేరెంట్స్ బాగున్నారు మా అందరు మా హస్బెండ్ బాగున్నారు మా పిల్లలు బాగున్నారండి
అవునా అండి మీ హస్బెండ్ గారు ఆఫీస్ కు వెళ్లారా ఏంటి
ఆ అవునండి ఆఫీస్కి వెళ్ళారు
అంటే మీ హస్బెండ్ ఐటీఐ అన్నారు కదా మాకు కూడా ఐటీలో ఎం జాబ్ చూడమని చెప్పచ్చు కదా
నేను మా హస్బెండ్ ఐటి అని ఎప్పుడు చెప్పానండి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ
ఓ గవర్నమెంట్ అ ఎంప్లాయ్ ఆ అండి
ఆ అవునండి
అంటే గవర్నమెంట్ అంటే ఏంటి ఏ సైడ్ అండి
గవర్నమెంట్ బ్యాంక్ బ్యాంక్ సైడ్ అండి
బ్యాంక్ ఓకే బ్యాంక్ మేనేజర్ అంటే ఎక్కువ వస్తుంది కదండి
ఎక్కువంటే అంతే
కొంచెం ఎక్కువగానే వస్తదండి
హూ అంటే మీ పిల్లలు మీకు పిల్లలు ఎంతమంది అండి మీకు
నాకు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలేనండి
ఇద్దరు అబ్బాయిలే ఏం చదువుకుం కుంటున్నారు అండి బాబులు
యుకెజి ఎల్కెజి అండి
హూ హు ఇప్పుడు చిన్న పిల్లలు క్లాసులు కూడా చాలా ఎక్కువ ఫీజు అవుతుంది కదా లక్షల్లో
లక్ష అండి వాళ్ళు పుస్తకాలకే ఇరవై వేలు ముప్పై వేలుగా అవుతుంది
అవునండి అసలు అవ్వి అసలు అంతంత హై స్టడీస్ కావవాల్సిన అమౌంట్ ఇప్పుడు చిన్ని క్లాసెస్ కే అవుతున్నాయి
నాకేం చేయాలో అర్ధం కావట్లేదండి వాళ్ళని ఎలా చదివిచ్చు కోవాలో ఏంటో
ఇలా అయితే చాలా కష్ కష్టమండి తర్వాత జనరేషన్ వాళ్ళకి
అండి ఇప్పుడు మేము బ్రతకడమే కష్టంగా ఉంటే వీళ్ళు చదువులు ఎక్కడ చదివిచ్చాలో
ఏం ఏంటో నండి అసలు ఎలా ఉంటదో ఏంటో
చాలా కష్టం అండి
కష్టమేండి చాలా అంటే చాలా కష్టం
మీరు హెలా హ్యాండిల్ చేస్త చేస్తారు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా
ఏ మున్నదండి. కొంచెం సేవింగ్స్ చేసుకోవడంమనండి ఇ ప్రతి మంత్ సాలరీ వస్తుంది కదా అందులో సేవ్ చేసుకుంటామ అండి సగం సగం
సేవ్ చేసరండి.
ఎంతండి ఒక ఫిఫ్టీ థౌసండ్ అలా అంతే ఎంత కాండి
మీరు గ్రేట్ అండి నేను
ఏమండి అంటే ఇప్పుడు మనం అలా సేవ్ చేసుకోపోతే అవ్వద్దండి అసలు
అవునండి మాది రేపు
బతకాలి కదండి ఇప్పుడు మనం ఇప్పుడు శాలరీ వచ్చిందని చెప్పి మొత్తం మన మొత్తం అంత ఒకసారే వడే
మా హస్బెండ్ అలాగే తిడతా ఉంటారు నన్ను అయి కొంటావ్ ఈ కొంటావ్ అసలు నీకు సేవింగ్స్
అంటే మనకి ఏమైనా అవసరం ఉంటేనే మనం కొనుక్కుంటే బాగుంటది అవసరం లేని వాటికి కూడా మనీ మనం ఖర్చు పెట్ట్ట పేట్టేసి తర్వాత ఏమి లేనట్టు ఎందుకని ఉండడం.
అదే నిజమేనండి నేను ఇలా అనుకుంటాను మనం ఎప్పుడు పోతామో తెలీదు ఉన్నప్పుడే సంతోషంగా బతకాలి.
ారండి కాకపోతే బ్రతకి నన్ని రోజులన్నా మంచిగా బ్రతకాలి కదా డబ్బులు లే ఏం బాగుంటది చాలా మంది ఈ మనుషులందరూ అలానే అనుకుంటారు. ఉన్నప్పుడే చే బ్రతకాలి ఎంజాయ్ చేయాలి అనేసి కాకపోతే బ్రతికననాలన్నా బాగా బ్రతకాలి కదా డబ్బులు సంపాదించుకొని బాగా అలా అనేసి ఉన్న ఉన్న డబ్బులన్నీ ఇప్పుడే వాడేస్తే తర్వాత అలాగే ఉంటది.
ఉ అండి తర్వాత గురించి అందరు పట్టించుకోనండి.
చాలా మంది అలానే ఉంటారు లేని మీరే కాదు
కా కానీ ఒక రెండు లక్షల దాకైనా సేవ్ చెయ్యాలండి.
రెండు లక్షలే ఏంటండి మనం ఎంత సేవ్ చేసినా తక్కువే అసలు
ప్రస్తుతానిక ఒక రెండు లక్షలైనా సేవ్ చే చేయాలగాదండి.
చెయ్యాలండి చెయ్యడి మరి స్టార్ట్ చెయ్యండి ఈసారి నుంచి అన్న
నా కొంత శాలరీ రావట్లేదండి నేను చాలా చిన్న జాబ్ చేస్తున్నాను.
ఆ అ చి అంటే అది చేసుకుంటానే మీరు ఇంకొక అది చూసుకోవచ్చు కదా చేసుకునేలాగా పార్ట్ టైమ్ టైప్ లో నేను మీకు చెప్తాను కనుక్కోని.
ఓకే మేడమ్.
నేను కూడా అలా ఏమన్నా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను.
గూడ్ డెసిషన్ మేడమ్.
ఒకటే దాని మీద మనం ఆధారపడకూడదు కదా.
అవును ఒక్కటే దాని మీద ఉంటే మనం ముందుకెళ్ళలేం మేడం.
అవునండి. ఇది చేసుకుంటూనే ఇంకొక మంచి జాబు చేసుకోవాలండి.
నేను సర్చ్ చేస్తున్నాను మేడం మంచి జాబ్ ఊ నాకు ఏ జాబ్ అయినా పర్లేదండి.
అంటే మీకు చెప్పండి మీకు ఎలాంటిది ఇస్తామో దాన్ని బట్టి మీకు నేను చూసి చెప్తాము అనేసి
ఊ అయి ఐ టీ సెక్టార్ సైడ్ కావాలి మేడం
ఐటి సెక్టరా ఓకే నేను మీకు కనుకోని చెప్తాను.
యు మేడమ్ ఊ ఆయన జాబ్ చెయ్యి నువ్వు ఖాళీగా ఉంటం ఎందుకు.
అవునండి మీరు కూడా జాబ్ చేస్ స్తే మీకు కలిసి వస్తుంది కదా ఒకల్లె సంపాది బ్రతకడం కన్నా
అవునండి అది బాగా ఫ్యామిలీ నడుస్తది కద నా కూడా అలాగే అనిపిస్తుదండి. నేను కష్టపడాలి నాయి నేనే సంపాదించుకోవాలి అని
ఆ మనకు మనం సంపాదించుకుంటే ఎవరిని అడగక్కర్లేదు కదా ఏమన్నా ఇప్పుడు ఎమన్నా మనకు నచ్చిన కొనుక్కోవడానికి మనం మన డబ్బులతో కొనుక్కుంటే అదొక పాలండి ఇంకేంటండి
ఆ షాపింగ్ ఏమైనా చేసారండి రీసెంట్గా మీకు ఇష్టం ఉండదా మేడం
ఏంటండి షాపింగ్ చేయడం ఇష్టం ఉండదని కాదండి నాకు ఇష్టమే కాకపోతే తే నేను పెద్ద కొనుక్కోనండి ఏం నేను అంటే తిను ఎలా అ ఎలా అంటే ఎక్కువ సంపాదించినప్పుడు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నాను ఇది తక్కువ సంపాదనే కదా
సూపర్ మేడం
ఇప్పుడు షో మనకొ చ్చిన కొంచం శాలరీలోనే షాపింగ్కి ఖర్చు పెట్టేస్తే మనం ఎప్పుడండి సంపాదించేది అసలు
ఎప్పుడు సంపా సంపాదించుకోవాలో ఎప్పుడు కొనుక్కోవాలో
ఆ అంటే నేను ఏమనుకుంటున్నానంటే అండి ఎక్కువ సంపాదించుకొనే అప్పుడు అంటే పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి అని అనుకుంటాను అలా ఎప్పుడు సంపాదిస్తానా అని అనుకుంటున్నా.
అలా అనుకోవడం మంచి డెసిషన్ మేడం వాళ్ళకి అసల్ ఏం ఉండవు
ఎందుకంటే అండి మనకున్న దాంట్లో కొంచెం హెల్ప్ చేసినా మనకి ఎంత బాగుంటదో అసలు
కానీ ఈ సిచ్యువేషన్లో మనకే ఏం ఉండట్లేదు వాళ్లకేం
మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకే ఉండట్ ట్లే కాక పోతే మనకొచ్చిన్ దాంట్లోనే కొంచెం హెల్ప్ చేస్తాం అనుకోండి
అవునండి మీ
అందుకేనండి నేను ఎక్కు సంపాదించాలి. ఎక్కువ సంపాదిస్తే పక్క వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని చూస్తా. కానీ అసలు అవ్వడం లేదండి. సంపాదించడానికి ఎలా ఎక్కువ సంపాదించాలి ఎలా ఏంటి అని చూస్తున్నా
నీ కూతురులమయి బాగుండేదండి.
ఇప్పుడు మనం అంబాని కూతుర్లయినా మనం హెల్ప్ చేయలే మని ఎందుకంటే మనకి ఆ మెంట్ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండదు మనకి అప్పుడు మనం అలా ఆలోచించం అసలు
ఏదైనా రిస్కే అంటారా
ఏదన్న రిస్కే అండి ఎందుకంటే ఇప్పుడు మనం బాగా సంపాదించేసాము అనుకోండి అది ఇంకా ఇంకా సంపాదించాలి అనుకుంటాం తప్ప ఒకరికి హెల్ప్ చేయాలి అనుకోమండి అది ఒకటి ఉంది మైనస్ పాయింట్
మీరు చెప్పేది నిజమండి
నిజమేనండి అదయితే నిజంగానే నిజం ఎందుకంటే మనం సంపాదించే కొలది ఆశ పెరిగిపోతది మనకి
ఎం త ఉన్నా సరే ఇంకా కావాలని చూసుకుంటాము అండి మనం మనుషులు
ఆ అవునండి ఎంతఉన్న ఇంకా ఇంకా కావాలి ఇంకా ఇంకా కావాలి ఇప్పుడు మనం మనం తక్కువలో ఉన్నా మనల్ని ఎదుటి వాళ్ళు మంచి స్థాయిలో ఉంటే మనం చూసి ఒర్వలేమండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ అలాంటి ఆలోచనలు పోగొట్టుకోవాలండి
ఎలాంటి ఆలోచనలేడి
అంటే ఇప్పుడు ఒకరు బాగుపడుతుంటే వాళ్ళు చూసి మనం కుళ్లుుకోవడం ఇలాంటివన్నీ మానుకుంటే అ మనం చాలా బాగుపడతాం అసలు
ఏర్కాల ఆహ్లాదకరంగా మాట్లాడుతున్నారు
అలా ఏం లేదండి నిజాలే మాట్లాడుతున్నాను చాలా మంది అలానే ఉంటారు అసలు ఒకళు బాగా ఉంటే అసలు సరిగ్గా ఉండరు ఒకలు బాగా ఉంటే అసలు సరిగా ఉండరు అలాంటి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి అసలు అంతే ఎందుకంటే మనసు సొంత వాళ్ళే మనతో అలా ఉంటారు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ లోనే చాలా మంది అలా ఉంటారు వాళ్ళని మనకి కొంచెం దూరంగా ఉంటే చాలా బాగుంటది అసలు
అవునండి అవునూ టోళవు చాలా న పక్క పక్కనే ఉంటారు అ చ